ఏమ్ లేదు ఇంగ క్లాస్లింటున్న ఆన్లైడ్లో
ఇందాక నెట్ స్లో అయి ఆన్లైన్ క్లాస్ అయిపేయింది అసలు మన చిన్నప్పుడు ఇలాంటివి ఉంటాయని ఊహించావా నువ్వు
అవునే మనం ఎప్పుడో పుట్టాం మన కళ్లా ఉండే అప్పట్లో నాన్న దగ్గర ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ గుర్తుంది కదా
ఎలా మర్చిపోతాను అందులో ఆ స్నేక్ గేమ్ కోసం ఎంత కొట్టుకునే వాళ్ళమొ ఇప్ ఇప్పుడు చూడు చేతిలోనే ప్రపంచం ఉంది కదా
నిజమే కానీ అప్పట్లో రేడియోలో వార్తలు వినేవాళ్ళం ఇప్పుడు సెకండ్లలో నోటిఫికేషన్ అప్డేట్ ఫోన్కే వచ్చేస్తున్నాయ్
అది మనకి ప్లెస్సు కానీ ఈ రీల్స్ పిచ్ వల్ల టైం అంతా వృధ అయిపోతుంది చదువుదామని ఫో న్ తీస్తే ఏదో ఒక వీడియో అడ్డం వొస్తుంది
అందుకే నేను సో సోషల్ మీడియా యొప్స్ అన్ని డిలీట్ చేసా కేవలం టెగ్రామ్ యూట్యూబ్ మాత్రమే ఉంచా అది గూడా పీడిఎఫ్ కోసమ అంతే
మంచి పని చేసావు అయినా అప్పట్లో లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతికే వాళ్ళం ఇప్పుడు గూగుల్లో ఒక మాట అడిగితే చాలు సమాధానం వచ్చేసెస్ వస్తుంది
అవును కానీ ఆ టెక్నాలజీ వల్ల కళ్ళు మండుతున్నాయ్ నిద్ర పట్టట్లేదు నీకు ఆ బ్లూ లై ట్ ఎఫెక్ట్ గురించి దెలుసా సైన్స్ బిట్లలో అడుగుతారు
ఆ తెలుసులేే అందుకే నైట్ మోడు పెట్టుకుంటన్నా అన్నట్టు నీక్ కీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసా ఇప్పుడు దాని గురించే కదా అందరు మాట్లాడుకుంటున్నారు
ఆ విన్నాను అది వస్తే మన గవర్నమెంట్ ఉద్యోగాలు పోతాయా అని భయమేస్తుంది అప్పుడప్పుడు నాకు
భయపడకు మనిషి తెలివితేటల్ని ఏ మిషన్ కూడా చేయలేదు కదా ముఖ్యంగా ఈ అడ్మినిస్ట్రేషన్ లో మన అవసరం ఎప్పుడైనా ఉంటుంది
నిజమే సరేగాని నీ డేటా ప్యాక్ అయిపోవచ్చింది అన్నావ్ గ దరీస్టార్ట్ జేయించుకున్నావ మరి
చేయించా ఇప్పుడు చదువు కంటే ఈ నెట్వర్క్ కోసమే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది మన ఊర్లో వైఫై ఉంటే ఎంత బాగుండేది
రిజిస్టర్ అయ్యాక మన ఊరినే డిజిటల్ విలేజ్ జేద్దాం
అబ్బా ఆలోచనే సూపరుంది
అవును మనం స్కూల్లో ఉన్నప్పుడు ఒక కంప్యూటర్ ల్యాబ్ కు వెళ్ తే ఏదో పెద్ద వింతలా చూసేవాళ్ళం కదా గుర్తున్నాయా ఆ పెద్ద డబ్బా లాంటి మానిటర్లు
ఎలా మర్చిపోతాను ఆ మౌస్ పట్టుకోడానికి భయపడేదాన్ని కదా నేను ఇప్పుడు చూడు చేతిలో ఉన్న ఈ చిన్న ఫోండ్లోనే మొత్తం ప్రపంచం కనిపిస్తుంది మన ఇరవై ఏళ్ళ అయినా ఇంత మ్యార్పొచ్చిందో కదా
నిజమే కానీ అప్పట్లో మనం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం ఎప్పుడు సెకండ్లలో వాట్సాప్ మెసేజ్ గానీ ఒ పాతకాల ఫీలింగ్ ఏ మోజుల్లో రావట్లేదేమో అనిపిస్తుంది
అది నిజమే కానీ చదువు విషయానికి వస్తే ఈ టెక్నాలజీ మనకి ఒక వరమే కదా ఒకప్పుడు సిటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవాలంటే లక్షలు ఖర్చు అయ్యేటివి ఇప్పుడు మన గదిలోనే ఉంటూ గూగుల్ మెట్లో క్లాసులు వింటున్నా
కానీ ఈ ఆన్లైన్ ఫ్రాడ్ చూస్తుంటేనే భయమేస్తుంది మొన్న మా పిన్ని కూడా ఒక లింక్ వస్తే క్లిక్ చేసింది ఆ మెల్లో కుండా అంతే ఆమె అకౌంట్ లోన్న డబ్బులు అన్నిపోయినీ అని మెసేజ్ వచ్చింది తర్వాత
అవునా అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన సిలబస్ లో కూడా ఈ సైబర్ క్రైమ్ గురించి ఒక టాపిక్ ఉంది కదా అది చదివితే చాలా విషయాలు అర్థమవుతాయి ఓటీపీ ఎవరికి చెప్పద్దని అందరికీ తెలియాలి
కరెక్ట్ మరి నీకు ఆన్లైన్ లో టెస్ట్లు రాయడం అలవాట అయిందా మాకేమో మౌస్ తో క్లిక్ చేయడం కంటే పేపర్ మీద పెన్నుతో రాయడమే ఇష్టం
మొదట్లో కష్టంగానే ఉండేది కానీ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న మెయిన్స్ ఎగ్జామ్ కంప్యూటర్లోనే కదా ఉండేది కంగారు పడకుండా రాయాలి కదా
అవును అన్నట్టు నీకు చార్ట్ జి పి టి గురించి తెలుసా మనకి ఏ డవ్ట్ వచ్చినా ఇక్కడ అడిగితే వెంటనే సమాధానం వస్తుంది.
విన్నాను కానీ ఇంకా వాడలేదు నేను అది వాడితే మన సొంత తెలివితేటలు తగ్ ఉండిపోతాయేమో అని నా భయం ఏదైనా మన పుస్తకాలు చదివి నోట్స్ రాసుకుంటేనే కదా మనం బుర్రలోకి ఎక్కుతుంది
నిజంమే కానీ టెక్నాలజీ మనం వాడుకోవాలి అది వనల్ని వాడుకోకూడదు సరేగాని ఈ ఫోన్ స్టేటస్ నిండిపోయిందా నాదైతే పీడిఎఫ్ లతో నిండిపోయి హెంగ్ అవుతుంది
నాది కూడా అదే పరిస్థితి అందుకే ఈ గూగుల్ డ్రైవ్ లో సేవ్ చేస్తున్నా అది కూడా ఒక మంచి టెక్నాలజీ కదా ఎక్కడికి నుంచి అయినా చదువుకోవచ్చు
భలే చెప్పావ్ సరే ఇప్పుడు ఆ ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ గురించి చదువుదామా రేపు దాని మీద ఒక టెస్ట్ రద్దాం మన ఇద్దరం గల్సి
ఆ రాద్దాం కానీ ఇందాక ఒక చుడిదార్ సెట్ చూసాను ఆఫర్ నడుస్తుంది ఆర్డర్ చేద్దామా
ఆర్డర్ చేయొచ్చు కాని మన ఊరికి డెలివర్ వస్తుందా మొన్న మా తమ్ముడు ఏ దో ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే దాన్ని సిటీ దాక పోయి తీసుకున్నాడు వాడు
ఇప్పుడు వస్తున్నాయిలే అంటే పిన్ కోడ్ పెడితే చాలు మన ఇంటి ముందుకి వచ్చి వాళ్ళే ఇస్తున్నారు రో మన చిన్నప్పుడు కొత్త బట్టలు అంటే పండగ దాకా ఆగి ఆగేవాళ్ళం కదా నాన్నతో కలిసి బస్ ఎక్కి టౌన్కి ఎళ్ళేవాళ్ళం కదా
అవును అప్పుడు ఆ బట్ బట్టల షాప్ లో వంద రకాల చూసి బేరం మాడి కొంటే వచ్చే తృప్తి ఇ ఫోన్లో బొమ్మలు చూస్తే రావట్లేదు కానీ ఇప్పుడు మనకి టైమ్ సేవ్ అవుతుంది అది కూడా పెద్ద ప్లేస్ పాయింటే లే
అది నిజమే మొన్న సంతకి వెళ్తే అక్కడ ఒక చిన్న కొట్టులో కూడా క్యూఆర్ కోడ్ ఉంది చిల్లర సమస్య లేకుండా ఫోన్లోనే స్కాన్ చేసి డబ్బులు పంపిస్తున్నాం
అవును అసలు జేబ్లో రూపాయలు లేకపోయినా ఫోన్ ఉంటే చాలా అనట్టు అయిపోయింది కానీ జాగ్రత్త ఉండాలో ఒకొకసారి సర్వర్ డౌన్ అయితే ప్రాబ్లమ్ అయితది నీక ఎప్పుడున్నట్ల ప్రాబ్లం అయిందా మరి
ఆ ఒకసారి జరిగింది కిరాణా కొట్టు దగ్గర పేమెంట్ చేద్దామంటే ఫోన్ పట్టుకొని సిగ్నల్ కోసం రోడ్డు మీద అటూ ఇటూ తిరుగుతుంటే ఊర్లో వాళ్ళందరూ వింతగా చూశారు
మన ఊరి ఇంటర్నెట్ కష్టాలు అంతే కదా అయిన టెక్నాలజీ వల్ల ఇల మనకి బ్యాంక్ లో చుట్టూ తిరిగే పని అయితే తప్పింది ఫోన్ లోనే అన్న అయిపోతున్నాయి ఒక సెకండ్
నిజేమ వన్ వ యూట్యూబ్ లో చదువుతో పాటు ఇంకేమైనా చూస్తావా నాకైతే అప్పుడప్పుడు ఈ మేకప్ టిప్ సో అవి చూడ్డమంటే బలే సరదా
నాకు కొత్త రకం మగ్గ ముగ్గులు వేయడం అంటే ఇష్టం అవి చూసి నేర్చుకుంటున్నా కానీ ప్రైవసీ గురించి భయ వేస్ మన ఫోటోలు ఎక్కడ డేటా హ్యాక్ అవుతుందో అని
అవును అందుకే జాగ్రత్తగా ఉండాలి ఈ సోషల్ మీడియాలో ఏది పెడితే అది షే చేయకూడదు మనం ఈ జనరేషన్ వాళ్ళకి టెక్నాలజీ మీద కొంచం అవగాహన ఉండాలి లేకపోతే మోసపోయే అవకా షం ఎక్కువగా ఉంది కదా
అవును కరెక్ట్ చెప్ అందుకే నేను నా ఫోన్ కి టో స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకున్నాను నువ్వు కూడా పెట్టుకో వీలైతే
మొన్న పేపర్ లో చూసావా ఈ ఏ అవి వస్తే అసలు మనుషులు అవసరం ఉండదంట కదా మరి మన గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి
నేను కూడా అదే ఆలోచిస్తున్నా మనం ఎంత కష్టపడి అవుతుంటే రేపు రోబోలు వచ్చి మన పనులు చేస్తాయేమో అని భయంగుంది
అంత భయం వద్దులే టెక్నాలజీ ఎంత పెరిగినా మన ఊరి సమస్యలు అర్థం చేస్ కోడానికి ఒక కలెక్టర్ లాగా నిర్ణయాలు తీసుకోవడానికి మనిషి ఆలోచనలే కదా కావాలని
అది నిజమే కంప్యూటర్ లెక్కలు వేస్తుంది గానీ మనుషుల బాధలను అర్థం చేసుకోలేదు కానీ అడ్మినిస్ట్రేషన్లో మార్పులయితే కంపల్సరీ వస్తాయి
అవును అందుకే మనం కూడా డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవాలి ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ లో కూ డా సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ పెంచారు కదా
హ్మ్ అవును ఒకప్పుడు మనం జస్ట్ బుక్స్ చదివితే సరిపోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు డేడ్ సైన్స్ బ్లాక్ సైన్ లాంటి పదాల మీద కూడా అవగాహన ఉండాలి డైరెక్ట్ పదాలు అడిగి క్వశ్చన్ అడుగుతున్నారు
నిజమే మనం రెండు వేలో పుట్టినాం కాబట్టి మా అప్పున్నింటిని మనమే అలవాట్ చేసుకోవాలి మన కంటే పెద్ద వాళ్ళు ఈ ఫోన్లు వాడడానికి చాలా ఇబ్బంది పడుతుంటే మనం ఈ చాట్ బాక్స్ గురించి మాట్లాడ్ తునన్ చూడు
ఆ అవును కానీ ఒకటి మాత్రం మే ఐ వల్ల మన పని సులభం అవుతుంది ఫైలు వెతకడం లెక్క చూడడం సెకండ్లలో అయిపోతున్నాయ్
అది మంచిదే ఇప్పుడు మనకి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు వినడానికి ఎక్కువ టైం దొరుకు తెల్దు కదా ఆ స్మార్ట్ వర్క్ కోసంయినా మనం సిద్ధపడాలి
అవును నిజమే మళ్ళీ ఇప్పుడు ఏదైనా బ్యాంక్ లో పని ఉన్న కూడా ఆ బ్యాంక్ రిలేటెడ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోని అన్ని పనులు కూడా యాప్ లోనే చేసుకో స
నిజమే అప్పుడు మన టైం కూడా సేవ్ అవుతుంది కదా ఆ అక్కడికి వెళ్ళి తిరిగే కంటే ఇక్కడే కూర్చొని అన్ని పనులు చేసుకోవచ్చు
ఆ టైం లో సేవైన టైంలో మళ్ళీ మనం ఇంక ఎక్స్ట్రా సబ్జెక్ట్ కూడా చదువుకోవచ్చు
నిజమే ఇగ ఆ సమయాన్ని మనమే మంచిగా వాడుకోవాలి
మనం ఎట్లా వాడుకోవాలి అనేది మనమే డిపెండ్ అయింటాయి ఉంటా టైం అయితే ఎలాగో సేవ్ అవుతుంది టెక్నాలజీ ది వల్లగాని
కానీ అప్పుడప్పుడు కూడా భయం వేస్తుంది ఇది మనకి వరమా శాపమా అనేది కూడా అర్ధం అవ్వట్లేదు లేదు
అంటే ఎందుకు అట్ల అనిపిస్తుంది
అంటే చదవదామని యూట్యూబ్ లో క్లాస్ పెట్టుకుంటే ఏదో నోటిఫికేషన్ వచ్చి అ వాట్సాప్ గ్రూప్ లో దాన్ని చూడడానికి వెళ్ళి టైమ్ అంతా అక్కడే వేస్ట్ అయిపో
కరెక్ట్ గాని నేను అందుకోసమే ఇట్లా అయితుందని నోటిఫికేషన్స్ ఆఫ్ చేస్తాను కున్నా నువ్వు కూడా ఆఫ్ చేసుకో అప్పుడైతే మనం ఓపెన్ చేస్తే గానీ ఏ నోటిఫికేషన్ మనకు రాదు
అవునా అయితే నేను కూడా నా ఫోన్ లో అదే పెట్టేసుకుంటా దాని వల్ల టైం అంతా వేస్ట్ అయిపో తుంది నాకు
ఇప్పుడు తర్వాత చేంజ్ చేసుకో ఇగ మళ్ళీ ఎందుకు టైం మనకు సేవ్ అయ్యె టైము మళ్ళీ వేరే దగ్గర వే వేస్ట్ అవ్వకూడదు కదా
ఆ అది నిజమే ఆ సమయం సేవ్ అయిన టైంని కొంచెం మన్న చదవడానికి యూస్ చేసుకోవాలి
మ్మ్ ఇంకా వేరే ఏదైనా అన్ని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక్కటి అని కాదు ప్రతి యాప్ నో నోటిఫికేషన్ కూడా మనం ఆఫ్ చేసి పెట్టుకోవచ్చు
అవున అయితే నాకు ఒకసారి నేర్పించువా నేను కూడా నా ఫోన్ లో అదే పెట్టేసుకుంటా
మ్మ్ సరే నేర్పిస్తాను ఇంకేమైన్నా నీకేమన్నా కొత్త విషయాలు తెలుస్త ఎవడో నాకు కూడా మెసేజ్
అలాగే చేస్తాను మ్మ్ సరే బాయ్ మరి
మ్మ్ ఉంటాను బాయ్